హలో బాగున్నావా
ఆ బాగున్నా ఏం చేస్తున్నావే
ఏం లేదు అన్నం తింటున్నా నువ్వు తిన్నావా
తిన్న తిన్నా ఏం కర్రీ వండినావ్
తోటకూర
వా మాది గోంగూర పచ్చడి
ఆ
ఈ కాలంలో తినొద్దట అసలు సమ్మర్ సీజన్ లో గోంగుర పచ్చడి
అవును హీట్ కదా బాగా బాడీలో
అవునంట అయితే నేను నిన్న నార్మల్గా మా మావయ్యకు తినాల అనిపిస్తుంది అంటే మా మావయ్య గోంగూర కట్టెలు కొనుక్కొని వచ్చిండు
ఉమ్
అవి తీసి పచ్చడి చేసిన అవి తిన్నానో లేదో సాయం అంటే ఒక గంట రెండు గంటల తర్వాత కాళ్లు లాగడం స్టార్ట్ చేస్తున్నాయి
హీట్ ఎక్కువైతది తినకు
అమ్మో ఈ ఏందోనే బాబు ఈ ప్రాబ్లమ్స్ హీట్ ఎక్కువ అవ్వడము ఇ అంతా నాకు మళ్ళీ నీకు చెప్పలేదు కదూ
ఉమ్ చెప్పు ఏమైంది
నాకు పీసిఓడి ప్రాబ్లం వచ్చింది తెలుసా
అవునా ఎందుకు
ఆ సరిగా నిద్ర లేకపోవడం అంట ప్లస్ ఫుడ్ నాన్ వెజ్ హెవీగా తీసుకోవడం వల్లనంట
అవును నిజంగా నాన్ వెజ్ కూడా ఎక్కువ తినొద్దు
ఆ మళ్ళీ లేట్ నైట్ నిద్రపోకపోవడం కూడా దీనికి
ఉమ్ ఉమ్ అవును లేట్ నైట్ ఫోన్ చూసుకుంటా నిద్ర బట్ట ఉండడం వల్ల కూడా వస్తాయిన్ని హెల్త్ ఇష్యూస్ రీసెంట్ గా ఏమన్నా మూవీస్కి వెళ్ళినవా
లేదే అవును ఖాళీగానే ఉంటున్నావు కదా కొత్త మూవీ రిలీజ్ అయింది రా రాదు ఈవినింగ్ పోదాం
అవునా చూస్తా వెళ్దాంలే సాయంత్రం
ఎప్పుడు ఇల్లు పిల్లలు ఇల్లు పిల్లలు ఇదేనానే కొంచేపన్న మనకు ఆ మైండ్ రిలీఫ్ లాంటిది ఏది ఉండద్దా
ఉండాలి మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా
కానీ ఎంతైనా ఆడవాళ్ళ ఇంతగానం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా
అవును నువ్వేమయిన వెళ్ళినావ నాకంటే వీలు ఉండట్లేదు గాని
ఏ వెళ్ళట్లేను ఏడ వీలు ఉంటుంది పిల్లలు ఈ ఫెస్టివల్స్ మళ్ళీ అబ్బా అక్కకి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అటు పోవడం ఇటుపోవడం తిరిగి తిరిగి తిరిగి చచ్చిపోతున్నామే బాబు
అవునా అవును పండుగలు బానే చేసుకున్నారు అన్నట్టు విన్నా బానే తిరుగుతా అన్నట్టున్నావ్
మరి నాలుగు రూపా పెద్దమ్మ వాళ్ళు ఉంటే నలుగురిండ్లల్లో పండగలు పబ్బాలు. ఎవరికడిగిపోకపోయినా మనం ఆడపిల్లలం కాబట్టి బాధపడరా
అవును వెళ్ళాలి కదా
అసలే ఈ పడుగలకి ఆ అసలే పండుగలకి ఇంపార్టెన్స్ ఇచ్చేది ఆడపిల్లలకి
ఉ హు అవునా
మాకు కొత్త బట్టలు దిసుకొచ్చిరు. ఆ పెద్దమ్మ కూతురు వాళ్ లు ఆ మా మామయ్య కొడుకులు అంటే మా చిన్ ఆ మా మామయ్య కొడుకులల్లా చిన్నో మామయ్య ఆ చిన్నో కొడుకే వచ్చిండు. ఇంకిద్దర్ అబ్బాయిల్ రాలేదు
అవునా
మొత్తానికైతే బానే ఎంజాయ్ చేసాం
హ్మ పండగ అయితే బా జరిగింది
ఉ మ్ చాలా బా జరిగింది కానీ. ఇగ లాస్ట్కి అసలు ఈ మద్యపానం అయితే ఎంత ప్రమాదకరమోనే తెలుసా
అవును ఈ రోజులల్ల బ్రతుకున్నా దిస్కోవడమే ఆల్కహాలు. చనిపోయినా పండగలైనా ఏదైనా మొత్తానికి ఉండాల్సిందే.
అసలు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి ముందు ఒక అతను ఉంటాడు. ఆయన వాళ్ళ వైఫ్ ఆ చ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక మంచి జాబ్ లో ఉంది. ఒక మంచి పొజిషన్ లో ఉంది ఆమె
ఆ
హ అసలు ఈయనే బాగా తాగుడికి అడిక్టైపోయి అసలు చేతిలో లేడు తెలుసా
అయ్యో ఆమె పాపం అంత గవర్నమెంట్ జాబ్ అన్ అంటే ఆమె పరువు చూసా